నమస్తే
చెప్పండి
ఆ ఇదే నా మొదటి కాలండి మీతోని
అవునండి
ఈరోజు మనం ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం మీకు ఇష్టమైన సినిమా ఏంటండి
చాలానే ఉంటాయండి ఒకటని చెప్పలేం
అంటే రీసెంట్ ఇంకా అంటే ఇప్పుడు ప్రసెంట్ రీసెంట్ గా ఏదైనా మూవీ చూసంటర్ క దా దాని గురించి
నేను లాస్ట్ చూసిన మూవీ విత్ లవ్ అది నాకు చాలా బాగా నచ్చింది
అవునవును నిజం చాలా బాగుందండి
హ్మ్
దాంట్లో మీరు ఏదైన్నా క మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి ఆ సినిమాలో
కరెక్ట్ అయిన పాయింట్ అని కాదు అంటే నార్మల్ గా మూవీస్ లో లవ్ అంటే చాలా డిఫరెంట్ గా చూయిస్తారు వీళ్ళు జన్యున్ గా రియల్ లైఫ్లా ఎలా జరుగుతుందన్నట్టు చూపించారు ఒక పర్సనే ఉండాలి అని కాకుండా తర్వాత కూడా లవ్ చేయొచ్చు కనెక్ట్ అవ్వొచ్చు హు
ఉహ్
ఇంకా ఒక డైలాగ్ చెప్తాడు కదా నేను నా కూతురుతో లైఫ్ లాంగ్ ఉండాల అనుకుంటున్నాను ఆ హీరో ఆ డైలాగ్ నాక్ చాలా బా నచ్చింది ఆ మీకు ఈ మూవీలో నచ్చిన పాయింట్స్ ఏమై నా చెప్తారా ఒకవేళ ఈ మూవీ మీరు చూసుంటే
ఆ చూసానండి నాకు నచ్చిన పాయింట్ అంటే అంటే చిన్నప్పుడు ఆ ఫీలింగ్ అది లవ్ కాదు క్రష్ అని పెద్ దైనంక తెలుస్తుంది కదా
ఉమ్
అది కొంచెం నవ్వు వోస్తుంది పెద్దయినంకా అలా ఫీలింగ్ కానీ అది చిన్నప్పుడు ఆ ఫీలింగ్ బాగుంటుంది అని అనిపించింది తర్వాత ఆ అమ్మాయి హి రోయిన్ క్యారెక్టర్ చాలా మెచ్యూర్ గా అనిపించింది
అవును చాలా మెచ్యూరి పర్సనాలిటీ నిజంగానే అ
డైరెక్టర్ చాలా బాగా కన్వే చేశారు హీరోయిన్ క్యారెక్టర్ మొత్తం మన్ని క్యారెక్టర్స్ కి న్యాయం చేశారనిపించింది
హు ఒక క్యారెక్టర్ కి తప్ప
ఏ ఏ క్యారెక్టర్
హీరోయిన్ చిన్నప్పుడు ఒక క్యారెక్టర్ ని లవ్ చేస్తుంటుంది కదా
ఓ ఓ అబ్బాయి ఆ కానీ తను పెద్దయ్యాక చేంజ్ అయ్యి తను కూడా
ఆ ఆ
చూపించారు కదండి
ఏం చేయించారు అంటే లేదు పెద్దన తర్వాత కూడా తన వెనకాలే పడ్డారు తన మీదే హోప్స్ ఉన్నాయి కదా
ఓ తనకి కొంచం లాస్ట్ లో ఓకే
ఉ అన్న ఒక్కడలా ఉండిపోయాడు
అవునండి
ఉహ్ మీకు ఉ రీసెంట్ గా చూసి మీకు బాగా నచ్చిన సినిమాలు ఇంకేమైనా ఉన్నాయి
ఉహ్ ఇప్పుడు సిరాయి
అంటే నేను ఇంకా మూవీ చూడలేదు మీరు నాకు ఆ స్టోరి గురించి ఏమైనా చెప్తారా
చెప్తానండి, అది కూడా సేమ్ లవ్ స్టోరీ లాంటిదే. సో ప్రేమ గురించి చాలా బాగా చూపించారు. అమ్మాయి తెలుగు అబ్బాయి ముస్లిం ప్రేమకి కులం అనేది కాదు అని చెప్పి అలాగే అమ్మాయి ఐదు సంవత్సరాలు అబ్బాయి కోసం వెయిట్ చేసిన్ చేసి అతను జైల్లో ఉన్నా సరే
ఉ
కోసం ఐదు సంవత్సరాలు వెయిట్ చేసి తను చాలా భయ ఫేస్ చేసింది. అయినా కూడా తన కోసం నిలబడింది అబ్బాయి కోసం సో మంచి ప్రేమ కథ చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా సిరాయి చూడ చ్చు
మీకు ఆ మూవీలో నచ్చిన పాయింట్ అదైనా హీరోయిన్ మీ తన కోసం తన లవ్ ని సాధించింది.
ఉ అవునండి, అలా ఎంత చాలా అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, ప్రేమించి జెస్ట్ ప్రేమ అంటూ అనేది కొన్ని నెలలు అలా చేసి వదిలేస్తున్నారు. సంవత్సరాలు వెయిట్ చేయడం అనేది
ఉ
తక్కువగా చూస్తున్నాం కానీ, ఆ అమ్మాయి నిలబడ్డం ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నా సరే తనను నమ్మి అదే అండి నాకు నచ్చిన పాయింట్.
నిజంగానే ఉండట్లేదు అలా బయపడి ఈ కాలంలో
ప్రేమలో ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ అది. అదే బాగా చూపించారు.
మ్ హూ ఇంకా ఏదైనా ఒక అప్కమింగ్ మూవీ కోసం ఏదైనా వెయిట్ చేస్తున్నరా మీరు. చూడాలనీ
అప్కమింగ్ అంటే నేను ప్రభాస్ ఫ్యాన్ అండి. సో ప్రభాస్ స్పిరిట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను.
ఉ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇలా ఉంటే బాగుంటుంది. ఈసార్ ప్రభాస్ ని ఇలా చూడాల
ఆ అంటే అంటే ఇంకా బాగా చూపించ ఆ బాగా చేస్తున్నాడు ఇప్పుడుకి, ఇంకా బాగా చూపించాలి అని యాక్షన్.
యాక్షన్ ఎక్కువ చూద్దాం అనుకుంటున్నా.
యాక్షన్ ఇంకా ఎక్కువ చూద్దాం అనుకుంటున్నా.
ఫర్ షూర్ ఇన్ మూవీలో యాక్షన్ ఉంటుంది ఒక పోలీస్ ఆఫీసర్ గా. తను
ఆ పోలీస్ ఆఫీసర్ లుక్ రిలీజ్ చేశారు.
కా ఫస్ట్ టైం చూస్తున్నాం మనం ఆయన్ని అ డ్రస్ లో
ఆ డ్రెస్ లో అవునండి ఒక పోస్టర్ కి ఒక పోస్ట్ టర్ రిలీజ్ చేశారు దానికే చానా హైప్ వచ్చింది
ఓం ప్రభాస్ మూవీకి వస్తుంది కదా ఆ మాత్రం
అవున్
నీకు ఇంకో ఇష్టమైన హీరోయిన్ ఎవరు
హీరోయిన్ కాజలండి
ఓ చాలా రోజుల నుంచ లెదా రీసెం
ఆ చి చిన్నప్పటి నుండి నాకు ఇష్టమ అండి
ఎందు కలా
అంటే యాక్టింగ్ పరంగా బా చేస్తుంది
మ్
ఆ ఇంకా స్టోరీ మనం అది చూస్తున్నామంటే తనని ఇంకా ఆ క్యారెక్టర్ లో ఊహించుకుంటాం కదా మనం ఏదైతే ఆశించి వెళ్తామో అది అక్కడ ఉంటుంది
మ్
అట్లా మనం కూడా లీనమై చూస్తాం
మ్.. ఒ
అలా అనమాట మీరు మీకిష్టమైన తిండేంటి
నాకు ఇష్టమైన తిండి అంటే స్పెసిఫిక్ గ ఏముండదు అన్ని మంచిగానే తింటాను బాగా ఇష్టం అంటే బిర్యానీ ఇష్టము పప్పన్నం ఆవకాయ ఆమ్లెట్ ఇష్టం
మ్ తెలుగు ఫుడ్స్
ఓ.. మీకు
ఆ నాకు అంతేనండి
స్పెసిఫిక్ గా స్వీట్ ఏమి ఇష్టం
స్వీటు పాల్కోవా అంటే ఇష్టమండి పాలుతో చేస్తారు
పాలకోవా పాలతోనె చేస్తారు
అంటే మీకు తెలిదేమోనని చెప్తున్నానండి
అలాలే మీ గో టు ఫుడ్ అంటే మీకు ఎప్పుడైనా హెల్త్ బాలెనప్పుడు మూడు బాలెనప్పుడు తినాల నిపిచ్చె ఫుడ్ ఏంటి తింటే అన్ని సెట్ అయిపోతార మూడు సెట్ అయిపోతది అనట్టు టీ కాఫీ
ఆ కాఫీ అండి నేను మా ఆ కాఫీ అండి నేను మా మిత్రులతో కలిసి బయటికి వెళ్ళి తాగుతాను ఒకవేళ నాకు మూడ్ బాలేనప్పుడు సో మేమం దరం కలిసి అలా వెళ్ళి ఒక టైం అర్ధగంట అలా బయట స్పెండ్ చేసి అలా కాఫీ తాగి బయట తిరిగి అలా రావడం నాకు మంచిగా అనిపిస్తుంది
చాలా మంచి విషయం నిజంగానే కాఫీ చాలా రిలాక్సేషన్ వస్తుంది నాకు కూడా కాఫీ అంటే చాలా ఇష్టం
అవునండి
మీకు ఎక్కడికైనా ఉంటే ప్లేసెస్ లైక్ ట్రెక్కింగ్ కెళ్లడం ఇష్టమా బీచెస్ కెళ్లడం ఇష్టమా లాంగ్ డ్రైవ్స్ కెళ్లడం ఇష్టమా
నాకు అంటే ప్లేసెస్ చూ వె వెళ్ళాలని కోరిక ఇప్పటి వరకు అయితే ఎక్కడికి వెళ్లింది లేదు ఎక్కువగా కానీ మొన్న హార్స్లీ హిల్స్ కెళ్ళాము ట్రెక్కింగ్ కెళ్ళామండి చాలా బాగానిపించింది మిత్రులతో అందరితో కలిసి వెళ్ళడం
అవును ఏదైనా మిత్రలతో కలిసి చేస్తే డిఫరెంట్ గా ఉంటుంది నేను చిన్నప్పుడు బీచెస్ కెళ్ళాను కానీ ఈ మధ్య కాలంలో బీచ్ కెళ్ళి చాలా రోజులయిపోన గా అనిపిస్తుంది బీచ్ కెళ్లాలని చాలా అనిపిస్తుంది ఇంకా కొండల మధ్యలో బైక్ లో తిరగాలనిపిస్తుంది అన్ని అనిపిస్తాయి కానీ చేయలేము అంతే
మ్
ఓకే అండి కాల్ చేసి మాట్లాడినందుకు ధన్యవాదాలు
ఆ సమయం అయిపోయింది
అవును బై
ఉంటానండి